ఏమ్మా మేడం ఏం చేసానావ్ మేడం
సమమ్మా నీద్దర్ రాకా
ఏంది టైం రెండు నలభై ఒకట
అవును
గుడికి పోతామే స్నానం చేసుకొనే
అదే కదా అదే కదా నేన్ ఇంతకు ముందు చెప్పింది స్నానం చేసి గుడికి పోయి నిద్రపోతే మస్తు మజా మజా ఆగయా
మ్ ఏడున్నర వరకు
మ్ ఏడున్నరకు పాడుకుందాం
మ్ అంత వరకు ఉంటామా గ్యాప్ పిస్తాం కదా మధ్యలో
పో ఆ పిల్ల చుడు
ఏ అయ్యా
కల్లా ఓ చూపు చూస్ నువు నిద్రబోమ్మా
పాటబాడు నువు
పాట పాడాలం
ద్దే నని చూడొద్దె అందే అది పాట పాడు
నాక్ రావు పాటలు
పాడతాంటావు కదా ఏదేదో వన్ టూ త్రీ ఫ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్ థర్టీన్ ఫోర్టీన్ ఏండ్రోల్ ఉంది అని చూసన్న
ఈ రోజు ఎంత డేటు పదహై పదహారు ఇంగా పది రోజులు ఉంట ఇది పదైదు రోజులు య రోజు శుక్రవారం వచ్
మంగళ్ వారం
మంగళవారమా
మంగళ్ వారము మంచిదే
పడితే ఏం మనకు అట్లేములా ఆ రోజైనా ఇయల్సిందే ల
నాకు ఇంటర్వ్యూ అయిండేది ఏ రోజు తెలుసా మంగళ్వారమే మళ్ల అ అబ్బు నుండి కొంచెం సెంటిమెంటు
నాకు మంగళవారం అంటే ఎప్పుటికీ సెంటిమెంటే
ఉమ్ నేను ఏ రో ఏదైనా కూడా నేను ఆ రోజే స్టార్ట్ చేస్తా
నేనంతే కాని మామ్మ వద్దంటది నేను స్టార్ట్ చేసెదె ఆ రోజు ఏమన్నా చేసుకోపోంటా
ఉమ్ కానీ ఆ రోజే మంచిది నాకు తెలిసి
ఉమ్ మంగళారం అంటే కొంతమంది చెడు జరుగుతది అను కుంటరు కానీ ఆ రోజు మంగ మంచి జరుగుతది
ఉమ్ ఇంగొటి నాకు ఎవరో చెప్నారు అప్పులు ఉంటాయి గదా వాళ్లు మంగళవారము శుక్రవారం శుక్రవారం కూడా గదా
మాంగళవారం ఇస్తే అప్పులు ఛాన్స్ తు తీర్థయి అప్పులు గూడ చేయరు ఫ్యూచర్ లో
అదే
బ్లాంక్ హ్మ్ అట్లమ్మ
నిజంగ నేను అబ్బుడి నుండి నమ్ముతాను
మ్ అప్పుడిస్తే అప్ ప్పులు తీరిపోతాయి హ్మ్ ఇంకా అప్పులు కూడ ఆ చెప్పు
నే ఇట్లా చెప్తే మయమ్మ కానీ మళ్ళీ అదే పట్టించుకుంటది
ఉహు
ఏం చేసేది
హా మ్మ ఏమి దగ్గు పాడుదగ్గు వచ్చి వచ్చి సస్తాంధీ
పాడు దగ్గా
మారూమ్మేటికి కూడా వచ్చింది ఎన్నో ఏం ఎంకతో అమ్మ
పాటలు పెట్టుకోని మెల్లిగమ్మా మెల్లిగమ్మా
ఆ మెల్లిగా మెల్లిగమ్మా మెల్లిగా
తెలుగు సాంగ్స్ సాంగ్స్ వెట్టుకోని వింటా వున్న నేను ఉం చూస్తా వుండేది నిద్రబొయేటప్పుడు
అ హా
ఇగెం చేసేది
నిద్దరొచ్చెస ఆ నిద్దరొచ్చి సావదు
ఇంగేమీ
ఇమే
జూడ చూసా చూడ చుస్సా మూడైపోతాంది
ఐతది ఇంగ నలుగుడైతది ఈ టైం మనక్కాలన్నప్పుడు కాదు ఏం జేస్తాం ఆఫీస్లోన్నప్ప ప్పుడు ఐతదా ఐదో ఐదు ఉం ఎన్ చేల మన్
వాడు ఎవడో కొటేషన్ల్ జెప్తాన్నాడు
ఆడేవడో చెప్తాంటాడు అవన్నీ
అవున్నీ వినేదానికి మాత్రమే పాటించేకిలా
ఆ
ఉం
ఏమున్నాయ్ అబ్బా
ఇది మూవీ జుష్నవా రాంబై నీ మీద్
నాకు మనసాయనే చుల్లే మూవీ చూడను ఓన్లీ
దంట్లో ఉం హలో హలో హలో ఏమ్మా ఉన్నావా హలో హలో